హలో అక్క
ఏం జేస్తున్నావరా
ఏం లేదక్క పైన ఊరికనే కూర్చున్నా
అవునా ఏమైంది మీ డ్యూటీకి వెళ్తున్నావేమో
డ్యూటీ గాదక్క డ్యూటీ కోసం అ జాబ్ కోసం కోచింగ్ తీసుకుంటాన్న కంప్యూటర్ కోచింగ్
ఆహా ఏం జే అదే ఏం జేస్తున్నాం అని ఫోన్ చేసినా
ఆ అక్క
చెప్పురా
నీ దగ్గరకు వస్తాన్నారు వచ్చిరాక
ఆ అమ్మ వచ్చింది
అవునా
వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఆ పండుగ చేశారంట వచ్చింది ఆ నువ్వు వెళ్ళలేదా నిన్ను ఇన్వైట్ చేయలేదా
ఇన్వైట్ చేసేది కాగానీ నాకు నా హాస్టల్ లో పర్మిషన్ ఇవ్వట్లేదు కానీ
ఎందుకు
అంటే మొన్ననే కదా ఉగాది అయిపోయింది ఇంకెన్ని రోజులు హాలిడేస్ ఇస్తారని
అది కూడా నిజమే కదరా మరి ఊకకే కూడా హాలిడేస్ చివ్వరు కదా
ఇది ట్రైనింగ్ సెంటర్ కదా అక్క
వాళ్ళకి కూడా అంటే ఇక వాళ్ళు నేర్పినదిక అర్థం ఒక్కరికి అర్థం కాకపోయినా రిస్కే కదా
ఆ అందుకే నేను కూడా ఏమనుకోవాలి అయినా వాళ్ళు కూడా ఏమనుకోరు ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాద
పలేల ఎంగాల ఇంకా చాలా చాలా పోవచ్చు ఇ చిన్న చిన్న పండగలే పోకు కానీ చిన్న చిన్న పండుగలలనే ఫ్యామిలీస్ వాళ్ అందరు కలుస్తారు కదా
మ వస్తుంది ఏమైంది అక్క అవునా అక్క మరి ఎమ్మట వచ్చేసినావా
వెంటనే అంటే నైట్ వెళ్ళినా నిన్న ఈవినింగ్ వెళ్ళినా నైట్ టైం కల్లా అంటే రేపు మార్నింగ్ వచ్చేసిన ఈరోజు మార్నింగ్ వచ్చేసినా
ఈ రోజు మార్నింగ్ ఎప్పుడు పన నిన్న కదా
ఆ నిన్న ఆ అమ్మవారు ఎలమ్మనే అమ్మవారు ఉంటుంది ఊళ్ళలో పలెటూళ్ళలో బాగా
ఆ నేను పడుగ పడుగ అంటే పండుగ కావచ్చు ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళ ఇంటి పండుగ ఏమో అంటన్నా నేను
ఆ అయినా వాళ్ళ చాలా మంది వాళ్ళ పలుల వరకే చేసుకున్నారండి అంటే పల్లెటూళలు ఎట్లుంటాయండి అంటే ఇంటింటికి ఇప్పుడు దుర్గా మాత అయింది అనుకో ఇంటింటికి పెట్టుకుంట్రు
ఆహా
ఇంటి వాళ్ళు చేస్తారు ఇక్కడ ఎట్లుంటుందంటే ఇప్పుడు నార్మల్గా ఎవరవైతే కొల్చుకుంటారో అమ్మవారిని వాళ్ళు మాత్రమే పెట్టుకుంటారు
ఆహా
అటు ఉంటాయి ఇక్కడ రూల్స్ ఆ ఏమైంద్రా
ఏం పడుగ కావచ్చు ఈ టైమ్లా ఏం పండుగలు ఉంటాయి కదా అనుకున్నా
గ అంటే ఇది ఎస్పెషల్లీ యుగాది మూమెంట్లనే చేస్తారంట
ఆహా అందర అట్ని వేసుకుంటారా అంటే వాళ్ళ ఊర్లో మాత్రం అట్లా ఉన్నారు కదా
ఏ లేదు లేదు మా ఊర్లో కూడా అట్లా జరుగుతాయి కాకపోతే ఆ ఇప్పుడు వాళ్ళు కొత్తగా నిలబెట్టుకుంటున్నారు అంటే ఇంతకు ముందుకు పాతదేనంట గాని ఆ టెంపుల్ కట్టడం కొత్తగా అనట
ఆహా
కొత్తగా నిలబెట్టుకుంటున్నారు కదా అని ఉగాది కొత్త సంవత్సరలా పెట్టుకుంటే బెటర్ అని ఉగాది అయిపోయినాక స్టార్ట్ చేసుకున్నారు
ఓ అట్లానే మాకు మీ మీద అప్పుడుక్క మరి పండగ
మాది ఆ పెద్ద మైసమ్మ పండుగ అంటారు మాది అది నెక్స్ట్ ఆ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తారంట బావా వాడ్డే రజో
ఆ ఇంకా మంచిదే అక్క అందరు వస్ట్ స్తారు ఇంటికి బా పార్టీ అవుతుది
అది కూడా ఓకేలే కానీ మళ్ళీ ఇక దాంట్లో ఖర్చులో ఖర్చు అయిపోతుందిలే కానీ ఓకే ఎట్లయితే ఏముంది అందరు ఫ్యామిలీ వాళ్ళు కలిస్తే ఎంతైనా కుటుంబం అంతా ఒక్క దగ్గర ఉంటే బాగుంటది కదా ఫ ఫెస్టివల్స్ అన్నప్పుడు
ఆ అప్పుడువస్తేనే బాగుంది ఎందుకంటే అందరు ఉంటారు మళ్ళీ ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం ఉండదు ఎవరిని
మా చిన్నత్తయ్య వాళ్ళు మాతో గొడవలు పెట్టుకున్నారు తెలుసారా
అవునా ఎందుకక్క
వాళ్ళకి ఫ్యామిలీ వాల్యూస్ తెలియదు వాల్యూస్ ఎథిక్స్ లాంటివి ఉండవు వాళ్ళు అంటే ఇప్పుడు మా మనకు ఎట్లాంటదింటే ఫ్యామిలీ అందరు కలిసి పోవాలి కలిసి కట్టు ఉండాలి ఆ ఎవరికైనా ఆపదొచ్చినా కుటుంబం మొత్తం తోడుండాలి అన్నట్టు ఉంటాం కదా వాళ్ళకుట్లా ఉండదు ఉ ఒంటారు ఒంటరిగా ఉండాలి తినాలి ఒంటరిగా ఉంటే మా బాగుంటది అని అనుకుంటారు ఒంటరిగా ఉంటే లైఫ్ బాగుంటది బట్ కుటుంబం ఉంటే ఇంకా బాగుంటది కదా
అవునుక్క అదిప్పుడు ఏమో మరి ఏంగాదు తీయక వాళ్ళు ఒక్క మాట్లాడకపోతే సరే బాధే ముందు
అదేలే కానీ పాపం వాళ్ళు అంటే ఇంత పెద్ద కుటుంబంలో వాళ్ళు కూడా ఒక పాత్ర ఉన్నారు కదా వాళ్ళు కూడా బాగా కలిసింట టె బాగుండు కదా అని ఒక చి
హ్మ్ బాగుండు అందరు వచ్చినప్పుడు వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతారు అరే మనం కూడా కలిసి కలిసి ఉండే మనం కూడా అందరితో కలిసి ఉండే వాళ్ళం కదా అని
కొన్ని కొన్ని వాళ్ళ మాటల వల్ల హర్ట్ అవుతున్నారు అంటే ప్చ్ ఓకే మరి మన వాళ్ళే కదా అన్నది పోనీలే అని వదిలేయట్లేదు వాళ్ళు
ఆ ఆ ఇట్లా ప్రతి మాటకు సీరియస్ అవుతూ ఉన్నారంటడి ఇగ అసలు ఉన్నట్టే సరిగ్గా
కానీ కుటుంబంలో కుటుంబంలో ఆటుపోట్లు తిట్లు, భయాలు, ఏడుపులు, దుఃఖాలు, అవన్నీ ఉం అంటేనే కదా కుటుంబం కుటుంబం అనేది
ఈ చిన్న చిన్నవి కామన్ వస్తాయి. గొడవ పడ్డం మళ్ళీ కలిసిపోవడం, తిట్టుకోవడం మళ్ళీ కలిసిపోవడం ఈ సందర్భంలోనే అక్క కలస్ వస్తారు పండుగలప్పుడు ఒకసారి నువ్వైతే పిలిచి చూడరాదు వస్తారెమో
ఇగా చూద్దాం. ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్ ఎవరైనా వచ్చేటట్టున్నారారా
అది కరెక్టేగాని ఒక మాట చెప్పేది అంటే ఉంటంది. నేనేమో అక్క నేను ఖచ్చితంగా తన్నా రాలేనేమో అనుకుంటనా
ఏ మీ సార్ని పర్మిషన్ తీసుకో అట్లా రాకుండా కూడా ఉండకు. ఎందుకంటే మన ఫ్యామిలీ వాళ్ళు అందరు వస్తారు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఆ అందరికిీ ఇక మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు. అసలు ఈ రోజుల్లాల మనుషులు ఉంటున్నారో ఏ టైం కు పోతున్నారు. అసలు ఉంటారు. పోతారో అన్నది కూడా తెలియకుండా ఉంది. తెలుసా ఫ్యూచర్ లైఫ్
ఆ అది కరెక్టే కానీ అక్క ఏమో మరి మా సార్ అప్పుడే అదే ఎండింగ్ టైమ్ కదా మాకు కోచింగ్ మేబి ఆ అప్పటికి వన్ మంత్ ఉండిది. ఇదిలే ఏడింగ్ టైమింగ్ కాదు మాకు, ఎట్లుంటాయింటే హాలిడేస్ మంత్ మంత్ కి త్రీ డేస్ ఇస్తార అనమాట
ఆహా
మంత్ కి మేబి నెక్స్ట్ మంత్ లో నేను ఏమి తీసుకోను కాబట్టి పంపిస్తారు కావచ్చు. ఏదన్నా తీసుకుంటే ఏదో పంపన్నాట్టే
మరి ఇప్పుడుంతా నువ్వేమి తీస్ తీసుకోకు ఏమి ఇంపార్టెంట్ లేదు కదా నీకు నువ్వు ఏం తీసుకోకు
నేను కూడా అదే అనుకుంటున్నా అక్క అంటే చిన్న చిన్న లీవులు తీసున్నా కూడా సార్ అంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఇలా తీసుకున్న చిన్న చిన్న వాటి తీసుకున్నా కూడా సార్ వాటిని గుర్తు పెట్టుకుంటాడు.
ఓ అట్లా కూడా తీసుకోకు మరి నార్మల్గా వెళ్ళేసి రా గంతే
హ్మ్ నేను కూడా అనుకుంటాన ఏ అవసరం రావద్దు.
ఉంటాయ్ కదా
ఉంటేగాని సార్ ముందే అడగాలి.
అవును ఇప్పుడు నువ్ పండగకి వెళ్తానా, అన్నప్పుడు ఒక ఫోర్ డేస్ అంటే ముందే ఫోర్ డేస్ త్రీ డేస్ ముందే పర్మిషన్ తీసుకొని ఉండు.
హ్మ్ టూ డేస్ ముందు అసలు వన్ డే ముందు చేస్తేనే సార్ సేట్ అయితది. టూ డేస్ ముందు అయితే సార్ మర్చిపోతాడు. ఆ అదే రోజు చెప్తే సార్ పంపాడు. కాబట్టి ఒక రోజు ముందు ఒక రోజు ముందు నుంచి బదిలాడాలి మార్నింగ్ నుంచి
అదే నువ్వు ఎప్పుడైతే సార్ అంటే మీ క్యాంపస్ వస్తాడో వెంటనే చెేపే సేయ్ సే నేను బోతా ఇట్లా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఫెస్ట్ ఉంది. ఫెస్ట్ ఉంద అని చెప్తే పంపిస్తాడో లేడో ఇది కూడా ప్రాబ్లమ అయి
ఆ పంపడాక్క ఆల్మోస్ట్ ఎందుకంటే రీసెంట్ గానే నేను మొన్ననే ఉగాది, కంటే కొన్ని వన్ వీక్ ముందు పండగనే చెప్పి ఇంటికి వచ్చిన ఒక టూ డేస్
హ్మ్
కొంచెం అంత బాలేకుండే ఒక టూ ఇంటి దగ్గర ఉండదు. ఉద్దామని తీసుకున్నా పర్మిషన్ పండగనే చెప్పి తీసు ఇగా ప్రతిసారి పండుగ అం టే భగోదేమో అని ఆలోచిస్తున్న
ఈ సారి సిక్ లీవ్ తీసుకో
సిక్ లీవ్ అంటనే సిక్ అవాలిగా అక్క
అయినా నువ్వు నార్మల్ గా త్రీ మన్ అంటే మంత్లీ టీ హాలిడేస్ ఉంటాయి కదా నేను ఈ మంత్ తీసుకోలేదు సార్ అందుకే
ఇలాంటి లాజిక్ లసలు మా సారుకి నచ్చవక్క
అయ్యయ్యో అంటే ఇప్పుడు రూల్ ప్రకారమే అడుగుతున్నం గాని మనం ఏమన్నా ఇబ్బంది పెట్టట్లేం కదా ఆ సార్ ని కూడా
సార్ రూల్ పాటిస్తారు మనం పాటించాలమని చెప్పొద్దంతే సార్ కి నచ్చిన రూల్ సార్ పెట్టుకుంటడు సారే బ్రేక్ చేస్తారు ఎవరు బ్రేక్ చేయద్దంతే అది
ఇంకో ప్రైవేట్ వాళ్ళ దాంట్లో ఇగొ ఇట్లంటది పరిస్థితి ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళది కా క్యాంపస్ వాళ్ళది
ఆహా
వాళ్ళిష్టం ఉన్న ఫలంగా ఇప్పుడు నిన్ను పంపిచ్చినా పంపియచ్చు
పంపియచ్చు మొన్న ఒకరు ఒక ఆమె వన్ వీక్ ఏమో లేట్ వచ్చిందని వన్ వీక్ కాదు దగ్గర దగ్గర ట్వంటీ డేస్ లేట్ వచ్చింది అమ్మాయిని మొత్తానికి పంపిచ్చేసిర్రు నిన్న
మరీ టూ మచ్ కాకపోతే
వన్ మంత్ ఆల్రెడీ ఉన్నింది వన్ మంత్ ఉంది ట్వంటీ డేస్ పోయింది ఇప్పుడు ఇంకో వన్ మంత్ పోయినట్టేగామది ఇంకొక్క వన్ మంత్ ఉంటే అయిపోయిండే
ఉమ్మ్ కానీ పాపం ఇంకొక్క వన్ మంత్ అయితే అయిపో అనస్ తంగ టూ మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నది ఏం యూజ్ ఇప్పుడు ఆమెకు
పోయిండే ఆ వాళ్ళ నానమ్మ చనిపోయి ఉండేది ఆమె కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే
అయ్యో మరి రీజన్ ఉంది కదా కావాలని మాత్ త్రం మామ కూడా చేయలేదు కద మరి ఈ విషయాన్ని చూస్తే
రీజన్ ఉంది కాని బయోమెట్రిక్ అయితే రూల్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఫిఫ్టీన్ డేస్ అని వేయించుకొని ఆమెను కన్సిడర్ చేయరు ఇక్కడ ఉన్నట్టు
ఊహు అయినా ఆమె ప్చ్ హెల్త్ ఇష్యూ ఉంది కదరా పాపం మామ్మె హెల్త్ బాగుంటే బానే వచ్చేది కదా పాపం
ఆ సార్ ఇట్లాంటి వాటికి ముందే చెప్పిండు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏదనా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా రావద్దని
అంటే లైక్ మూర్చ్ అలాంటివా
ఆ అలాంటివి ఆస్తమా మూర్చ ఆ స్టమక్ పెయిన్ బ్యాక్ పెయిన్ పెద్ద పెద్ద ఉంటాయి ఆపరేషన్స్ అయినోళ్లు
ఇ ఆయనకి రిస్క్ ఏడ అయితదో అని ఆయన ప్రాబ్లం కావచ్చు